హలో ఆ ఏమ్ జేస్ తనారండి బాగున్నారా.
ఆ ఏమి బాగున్నాను మీరు బాగున్నారా.
ఆ బాగున్నాను.
ఆ
అ కన్నాక్కడమన్నా ఇక్కడన్నా
ఏ ఏ టాపిక్ గురించి మాట్లాడదాం ఇప్పుడు
ఆ ఇయాల పండుగలు గురించి మాట్లాడుకుంటామా ఇయాలా ఏం పండుగలు అయినాయి ఇప్పుడు మళ్ళా వచ్చేటి ఏం పండుగలు ఉన్నాయి ఇయన్నీ
ఆ సరే
ఆ సరే
హోలీ పండుగది మంచి జేషారా మీరు.
ఆ ఒల్గ్లీగ్ ఆ జేష్నాము ఓలీ పండుగన్నట్టు.
ఎల చేస్తారు మీరు.
ఆ ఒ ఇగ ఒక్క రోజు హోలిక ఉంటనట్టు హోలికా దహన్ జేస్తారన్నట్టు ఓల్ ఓలికీని కాల్చుతారు. ఉమ్ ఆ రోజు చిన్న పిల్లలకి అది బత్తి సారు ఉంటది కదా
ఆ బ
ఆ మత్తీస పేరు అది వాళ్ళ మెడలో వేసి కుంకుమ పెట్ టీ వాళ్ళ మెడలో వేస్తారన్నట్టు
ఆ
మళ్ళగా వంట వంట ఇది పూర్ణమ అప్పాలు చేస్తారు అన్నట్టు
ఆ
అది పూర్ణమప్పాల్ నైవ్ ద్యమెట్టి దేవునికి పెడుతున్నారు
తర మీరు
ఆ ఏమన్నారు
పూర్ణమప్పాలు ఎలా చేస్తారు?
ఆ పూర్ణమప్పాల అంటే ఇది ఆ పప్పుతోనే ఏ పప్పు అంటే ఆ శనగ పప్పుతోని అది ఒక్కో గ్లాస్ శనగ పప్పు ఉడకబెట్టి
ఆ
మంచి గోడు ఉక్కబెట్టి అది ఉడికినాక ఇప్పుడు మనం ఒక గ్లాస్ శనగపప్పు వేస్తే ఆ మూడు పావులు అంటా అంటే కొంచెం ఎల్తు వ అలా పోయి అన్నా వెల్తిగా ఆ
ఆహా
మూడుదా అంటే మూడు పావులు మూ మూడు దనం అన్నటు కూడింతల ఆ మూ ఆ మూడింత
చక్కర
ఆ హల్ల షక్కర్ మంచిగా కొంచెం గ్యాస్ మీద మళ్ళా ఉడకబెట్టాలన్నట్టు పప్పుని షక్కరా క కరగేకరిగే వరకు పప్పుని మంచిగా ఉడకబెట్ కోవాలి
ఆమ్
ఆ అని మళ్ళా ఉడికే వరకు మనం ఏం చేసుకోవాలంటే పిండి తడుపుకోవాలి మెత్తగా మనము రొట్టెల పిండి చేస్ మొత్తం కదా అ ఉ ఇంకా కొంచెం మెత్త బాగా మెత్తగా ఉంట అన్నట్టు నూనె మంచిగా తడుపుకోవాలి ఆ మళ్ళా నూనె అ నూనె కొంచెం ఎక్కువ పడతది నూనె పోసి నానబెట్టా అట్లాను ఉంచాలి ఫైవ్ టెన్ మినిట్స్
ఆహా
కోవాలి మనం బ మళ్ళా ఇది అయింనాక పప్పు ఉడికినాక చల్ల పెట్ట చల్లరిపాల అన్నట్టు
ఆ
అయితే అది సల్లగాయి నాంక ఆ మనము ఈ పిండి తడిపినం కదా
ఆహా
చేసుకోవాలి అన్నట్టు పిండిలే అది కొంచెం ముద్దలెక్క చేసి
ఆహా
వాళ్ళనే ఇది పూర్ణము పూర్ణం వేసి పాలు లెక్క చేసి చేయాలి అన్నట్టు
ఆహా
పప్పు ఇది రొట్టెలు లాటిస్తాం రొట్టెలు చేస్తాం కదా
ఆ
చేసుకోవాలి పిన్నం మీద అన్నట్టు
ఆహా
ఆ
మరి చల్ల కుండ పెట్టారా మీరు
ఆహా లేదు మాకు చల్లకుండా లేద అన్నట్టు
ఆహా
ఆ ఇద దేవుని నైవేద్యం అక్కడ దేవుని దగ్గర పోయి
ఆహా
ఆ మూడున్ మూడు చుట్లు తిరిగి అవి సాయంత్రం కామున్ని కాస్తారన్నట్టు
ఆహా
ఆ సాయంత్రం చేస్తాం పండుగ ఇక్కడ పొద్దున్న చేసి ఉంచుతము సాయంత్రం తీస్కాపో అన్నట్టు
ఆ మేమింక అంతే మేం చల్లకుండ పెట్టుకుంటాము దేవుని కాడ దె పెట్టుకొని ఆ మేము ఇంకా అలాగే కానీ మే మేము కొంచెం అది శనగపప్పులా ఇలాచి పోడి వేస్తాం అన్నట్టు
అవునవునా
ఆ వేసి
అవునా చల్లకుండా అంటే ఏముంటది ఆ చల్లకుండల ఏముంటది
చల్లకుండ అంటే ఒక మ్ గడవలా నీ నీళ్లు పోసి పెసరపప్పు పెసర్పప్పు ఏసి అందులో ఆ అక్కడ ప్ర ప్రసాదం పెడతాం కామున్ కాడ మొక్కి ఆ ప్రసా ఆ పెసర్ పప్ ఎస్తాం ఆ కొంచం చల్ల పోస్తాం నీల్ నీళ్ళల్ల పెరుగు పోసి అది చల్ల సే సి చల్లకుండ చేస్తాం దానికి ఆ గడకు గడకు ఆ చున్నం రాశి చుట్టూ బొట్లు పెట్టి దాన్ని చల్లకుండ అంటలు అది మా సాయంత్రం కామున్ని దగ్గర తీసుకవెళ్ళి ఉహ్మ్ పూజ చేసి
అవునా కామున్ దగ్గర పూజ చేస్తారా మరి అక్కడ ఎట్ ఇట్ల చేస్తారు పూజ మరి
అట్లనే మూడు చుట్లు తిరుగుకుంటా పూజ చేసి, అక్కడ అందరికి ప్రసాదం పంచి పెడతారు. అదే
అవునా
ఆహ మరి మీరు ఇంకొకటి, పోచమ్మ నైవిధ్యం చేస్తారా హలో
ఆ సౌండ్ వస్తుందా
ఆ ఇప్పుడు వస్తుంది. మీరు కొచమ్మా నైవిధ్యం చేస్తారా
రా
చేస్తాము
అవునా ఇక పోషం నైవిధ్యం అంటే గారెలు హలో ఏమ హలో
హలో
హలో
హలో అస్తలేదా అండి సౌండ్
సౌండ్ ఎందుకు ఒక హా నెట్వర్క్ సరిగా వస్తలేదన్నట్టు నెట్వర్క్ ఇష్యూ అయితున్నది హ్
అవునా
నెట్వర్క్ ప్రాబ్లం వస్తుంది, అందుకే అట్లా సౌండ్ వస్తలేదు. ఇవ్ వెదర్ కూడా చాలా వెదర్ కూడ సరిగా లేదు అయితే, అందుకే అట్లా నెట్వర్క్ ఇష్యూ వస్తుంది.
ఆ మరి మీరు పో మీరు పోచమ్మ నైవేద్యం కి ఏం ఏం చేస్తారు
ఆ పోషమ్మ నైవేద్యంకి అప్పాలు, గారెలు, పాశము తోటకూర, పులగం ఐదు రకాల చేస్తాం అన్నట్టు
ఆ తోటకూర చేస్తార్ కదా
ఆ తోటకూర చేస్తాం అన్నట్టు
ఆ
హా
మరి ఇంట్లోనేనా పడం
లేదు ఇక్కడ పోషమ్మ దగ్గర పోయి అక్కడ మొక్కేస్తామన్నట్టు చేసి
గుడికి కొచమ్మా గుడికి
అవునవును మీరు కూడా చేస్తారా మరి పోసామా
ఆ మేము కూడా తీస్తాం మేమింక అంతే పూతగంధం ఆ పోచమ్మకు ఊతగంధం పెరుగు పాలు ఆ పప్పాలు గారెలు ఉల్లిగడ్డలు
ఆ పూజ సామాన్యి
ఆ కొంచము కొంచెము ఎక్కువనే పూజసావాం తే
అవునవును అవునవును
ఆ మళ అక్కడ వెళ్ళి ముకి వస్తాం
అవునా ఊతగంధం అంటే ఏముంటది
ఆ బియ్యం కొంచెం న పెట్ పెట్టాలి నానబెట్టి మిక్సీ పట్టి మిక్సీ మిక్సీ పట్టి దానిలో పసుపు వేయాలి పసుపు వేసి ఆ ఉసుప వేశిలిక్విడ్లా కొంచెం చేయాలి
అవునా
దన్ని పూతగంధంటడి
అవునా మరి మేము మరి పూతగాన్నా ఇట్లా మిక్స్ పట్టాము బియ్యం పిండే ఉంటది కదా ఆల్రెడీ ఇంటికాడ
ఆహా దానింగా నాన పెట్టుకోవచ్చు
అది అ దాన్ని కొంచము తడిపి అలమనే పస్ పెరుగు అల్లనే ఇస్తాం అన్నట్టు
ఆహా
పెరువానా సపరేట్ పెరుగు అంటే సెపరేట్ పెరుగు తీసుకపోము అలాన్న పెరిగేస్తే పెరుగు కూడా అయిపోతుంది అన్నట్టు
ఆహా అట్లానా ఏ కొందరి కొన్ని వేరే ఉంటాయి
అవును అవును
కొందరు ఒక రకం ఉంటది కొందరిది ఒక రకం ఉంటుది చేసుడు ఆ మేము ఒక్కేసర ఒప్పుతోని,
అవునా పెసరపు రెండు రకాలు ఉంటది కదా
ఆ ఇది పచ్చ పెసర పప్పు
ఆహహ పొట్టు లేని పెసరపప్పు అంటారు కదా దాన్ని
హేయ్ కాదు పొట్టు ఉన్న పెసరపప్పె అది నాన్న పెట్టి పెట్టాలి మూడు నాలుగు గంటల ముందు మళ్ళా పొట్టు తీయాలి
అవునవును
పొట్టు లేని పెసర్ పప్పుతోని గారెలు మంచిగా రావు కడా కా వస్తాయి
ఆ టేస్టీ కూడా ఉండే అన్నదంతా
ఆ అట్లా టేస్ట్ ఉండయి పొట్టు పొట్టు ఉన్నగా ఆ పొట్టు ఉన్నది పప్పుతోనయితే ఆ పొట్టు తీసి మంచిగా కడిగి దానితోని చేస్తే సూపర్ ఉంటాయ్
ఆహ రుచి ఉంటది మన్నట్టు అట్లా చేస్తే
ఆహా
అవునవును రుచి ఉంటది అట్లా ఆ మేము కూడా అలానే చేస్ ఆ ఆ
అవునా
ఆ
సరే సరే
సరే మరి
ఆ